చెప్పండండి
హలో అండి ఈరో ఈ మ మనం ఎలా అంటే ఒక పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట గురించి మాట్లాడు కుందాం సార్ యాదగిరిగుట్ట ఉండేది మన బోన్గిరి దగ్గర్లో యాదాద్రి డిస్టిక్ట్ సార్ మీరెప్పుడైనా యాదగిరిగుట్టకి వెళ్ళారా
ఆ వెళ్ళాను మేడం
వెళ్లారా సార్ అంటే ఎప్పుడె ప్పుడు అంటే మీకు యాదగిరిగుట్ట దగ్గరేనా సార్
మాకు యారుగుట్ట క వన్ అవర్ జర్నీ అండి మా
వన్ అవర్ జెర్నీయా సార్ వన్ అవర్ జర్నీ ఎలా ఎళ్తారు మీరు
మేము ట్రైన్ లోనే ఎళ్తామండి
అవునా సార్ మా మేం కూ డా ఎప్పుడైనా యాదగిరి గుట్ ట్టకి వెళ్ళడానికి మా వాహనం అయినా యూజ్ చేస్ సార్ మా సార్ ఎప్పుడు తన బండి పైనైనా తీసుకెళ్తారు మేము ఫ్యామిలీలో నలుగురు మెంబర్స్ ము ఆ నలుగురుం కలిసి ఎప్పుడైనా మా ఇద్దరు పిల్లలైనా మేమైనా వెళ్తాం సార్ కానీ దిగు గుట్టని చూసిన ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తది సార్ దగ్గరనే ఉంటది మనం మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకోవాల అనిపిస్తది అక్కడ కొంతసేపు కూర్చుంటే కూడా ఎంత మైండ్ మన మెదడుకు శాంతిగా ప్రశాంతంగా అనిపిస్తుంది సార్ మీకు కెలా అనిపిస్తది అక్కడికి వెళ్ళినప్పుడు యాదగిరి గుట్టకి
నాకు యాదగిరి కెళ్లినప్పుడల్లా మంచి ముత్య పుణ్య హెత్రం దర్శనం చేసుకొని మంచి అగు టగె ఎళ్ళినప్పుడల్లా పుణ్యక్షేత్రం దర్శనం చేసుకున్నప్పుడు మంచిగ అనిపిస్తుంది ఆ తర్వత మళ్ళ కింద పంచముఖ హనుమాన్ అనే
ఆ అవును సార్ కరెక్ట్ చెప్పారు పంచముఖ హనుమాన్ కదా సార్ అక్కడ దర్శనం చేసుకోవాల్సినది కూడా పద్మ వ్యూహం అనెది ఒకటుం ంది సార్ దాంట్లో కెళ్ళైతే మేము ఒక రోజు తప్పిపోయినంత అంట్ల అనిపించంది సార్ ఆ పద్మమిూ లోకి వెళ్ళినప్పుడు మీరు వెళ్లార సార్ దాంట్ లోకి
హ వెళ్ళాను మేడం నేను కూడా
ఓకే సార్ ఇప్పు టికెట్ పే చేస్తున్నారంట సార్ ఇప్పు టికెట్ ఇం ఇంక పే చేస్తున్నార సార్ అది
ఇప్పుడు టికెట్ ఉందండి బోటు ఇప్పుడు టూ ఫిఫ్టీ ఒకరికి టూ ఫిఫ్టీ అంత తీసుకుంటారా అండి
ఓకే రెండొందల యాభై అవును సార్ మేము కూడా చెల్లి లించి అప్పుడు నలుగురికి రెండు వందల రెండు వంద యాభై చెల్లించి వెళ్ళాము పోయినామ్ కూడా ఆ ఏదైతే మేమ్ చెల్లించామో దానికి అను కులంగనే అనిపించింది సార్ చూసిన ప్రదేశాలు అక్కడ మళ్ళీ ఇంకొకటి అది చూసిన తర్వాత హనుమంత తర్ ఎంతో ఆ విగ్రహాన్ని చూస్తుంటే ఏదో కళ్ళకు కట్టినట్ల అంత పెద్ద విగ్రహాన్ని హనుమంత తునె దగ్గర్ నుంచి చూసినట్టు ఇప్పిచ్చెది మీరు కూడా హనుమాన్ దగ్గర్కి వెళ్లారా సార్ అక్క అక్కడ సురేంద్రపురి అంటరు చూడండి సార్ అక్కడ కూడా వెళ్ళారా
ఆ సుేంద్రపురి అంటారు రాన్ పంచ ముక హనుమాన్
ఓకే సార్ ఓకే అదే మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడల్లా మీరు ఇంకా ఏ ప్రదేశాల వెళ్తారు సర్ అదె యాదద్రీ సమీప
ఇంకోటి పాత నరసింహ స్వామి అనే ఒక ఆలయం ఉంటుంది మన ఇంటి పురాతన ఆలయం ఉన్ తుందండి
అవును సార్ పురాతన అంటారు గాని ఆ ఆ ప్రదేశాన్ని గూడా అందరు ఎందుకో అక్కడికి వెళ్తే తప్పకుండా మళ్ళీ పాత నరసింహ స్వామి దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకొని వస్తారు
అవునండి అవునండి
అవును సార్ మళ్ళీ ఎక్కడికి వెళ్లిన తర్వాత భోజనాలు ఎక్కడ మీరు తినన్ టారు సార్ బయట తింటారా లేకపోతే ఉచిత అన్నదానం గూడా ఉంటుంది గదా అక్కడికి వెళ్లి తింటారా
మేము అన్నదానంకి వెళ్ళి ఇంటమ్ అండి కొత్తగా పెట్టారు గదా అప్ అంతముందు అంటే లేకుండే అండి ఇప్పుడు కొట్
లేదు సార్ పా ఎప్పటి నుంచో ఉంది సార్ నేను నా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వెళ్తున్నాము అప్పటి నుంచి అన్నదానం ఉంది కానీ ఇప్పుడు కొత్తగా ఇంకొకటి కొత్తగా క అన్నదాన ప్రదేశాన్ని పట్టిన విధానం బాగుంది అందరికి ఒక అన్నదానం ఉందని తెలిసిన తెలుసు ఇప్పిస్తున్నారు అక్కడ ఇప్పుడు కొత్తగా ఏదైతే యాదాద్రి చాలా పాత యాదాద్రికి కొత్త యాదాద్ కి చాలా డిఫరెన్సేషన్ ఉంది సార్ ఎందుకంటే పాత యాదాద్రికి మనకి వెళ్ళి దర్శనం అనేది అన్ని చూసినర్ పక్కపక్కనే అనిపించేవి సార్ ఇప్పుడు ఏదైతే కొత్త యాదాద్రి మొదలైందో ఆ లక్ష్మీ నరసింహ స్వామిని చూడడానికి వెళ్లడానికి ఒక తిరుపతి వెళ్లి చూసినంత అనిపిస్తుంది సార్ మీరు వెళ్లరా సార్ కొత్తగా మొదలైనంక యాద్
ఆ ఎలను మెళ్ళానండి
ఎన్నిసార్లు వెళ్ళారు సార్
టు టైంస్ వెళ్ళమ్ అండి
రెండు సార్ల వెళ్ళారా సార్ ఓకే అక్కడ ఎలా ఆ పైనికి ఎక్కినప్పుడల్లా కూడా మొత్ త్తం నాకేదో మళ్ళీ కొత్త ప్రదేశం చూస్ వచ్చినట్టు అనిపించింది మనం ఈ యాదత్రే గదా ఇన్ని రోజులు వచ్చినట్టు అనిపించిందా సార్ మీకు
ఆ ఫ్రండ్ క్రికెట్ ఆ పైను కికె క్రినా ప్రొనాట్
ఎస్ సార్ కరెక్ట్ గా చెప్పారు సార్ చిన్న తిరుపతి తిరుపతికి మనకి దర్శనానికి ఎంత పడుతుందో సమయము దీనికి కూడా అంత సమయం పట్టింది సార్ మళ్ళీ ప్రతి ఒక్క ఒక్కొక్క మనం వెళ్తున్న ఒక్కొక్క ఆ లక్ష్మీనరసింహ స్వామి ద్వారాలకి ఒక్కొక్క ద్వారానికి వెళ్తున్నప్పుడల్లా ఎప్పుడు చూస్తామా ఆ స్వామిని ఎప్పుడు చూస్తామా అన్నంత అనిపించింది సార్
అవునండి అవునండి నిజం
సే ఎందుకో ఇంకా అబ్బా మనకున్న కష్టాలు తొలిపేనట్టే నఅంత అనిపిస్తది ఆ లక్ష్మీ నర్సి చిన్నస్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తది సర్ మీకు అక్కడా ల ఇటు ఇవన్ని ప్రసాదాలు తీసు
ఆ తీసుకుంటానండి ల డ్డులు కూడా తీసుకుంటాం పులహర ప్యాకెట్ కూడ తీసుకుంటామండి
ఆ సార్ బ్లూత్ చెసు కుటు నోట్లలో కెళ్ళి లాలాజలం వచ్చేస్తుంది ఎందుకంటే అక్కడ పులిహోర మనకి ఎంత అంటె ఇట్ల నోటికి ఒక పుల్ల దనాన్ని ఎంత కొ ఒక ఫ్రెష్ గా తీసుకొని తింటున్నాన ఇట్లా ఒక ఫీలింగ్ వస్తుంది సార్ వాళ్ళు ఎప్పుడు చేసినా కూడా అది ఒక వేడి వేడిగా తింటున్నారు ఐట్లా ఉంటది
అవునండి అవునండి మంచిగా
తో వెళ్తరా సార్
నేను మొత్తం మా ఫ్యామిలీతోనే ఎళ్తానండి
మొత్తం ఫ్యామిలీ అంటే ఫ్యామ్లిలో ఎంత మంది సార్
మా ఇళ్లో మొత్తమూ ఐదుగురం అండి
ఐదుగురు ఉంటార సార్ ఓకే ఐదుగురు కలిసే వెళ్తార సర్ పుణ్యక్షేత్రాలకైనా దగ్గరున్న పుణ్యక్షేత్రాలకి అంటే ఇప్పుడు మీకు యాదరిగుట్టకి వెళ్లేేసి వస్తే ఎలా చూపిస్తా సార్ అంటే మీకు మీ ఇంటికి దగ్గరలోనే ఉందని చెప్తున్నారు కదా
మంచిగా ఆ ఒక మంచి చా ఏవ్ మ లక్ష్మీేశ్వర స్వామిని దర్శనం చేసు ఫుడ్ మంచిగా మాకు మంచి అనిపిస్తుంది ఏదైన మం చిగా మాక్ కలుగుతుంది ఏ సంపదైనా
ఓకె సార్ అంటే ఇప్పుడు ఏదైనా కూడా అంతే కదా సర్ మనకి లక్ష్మీనరసింహ స్వామిని చూడంగానే ఏదో మనకు ఒక ఐశ్వర్యం మనం వెంట ఆ దేవుడు పంపిస్తున్నాడు అన్నంత అలా అనిపిస్తుంది ఆ స్వామి మొహం చూసినా కూడా ఆ మొహంలో కాంతిినైనా లక్ష్మీ దేవత నైనా కూడా మనకి అదొక ఎందుకో ఆ స్వామి దర్శనమే మనకు అలా అన్ ఉం ఉంటుంది.
అవునండి.
ఓకే సార్ ఇంకా ఏంటి విశేషాలు సార్. ఇప్పుడు యాదాద్రికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఎన్ని డే ఎన్ని రోజులకి మీరు అక్. అక్కడికి వెళ్తారు సార్ యాదాద్రిది. ఉమ్.
యాదాద్రికి అంటే మేము ఎవరీ. ఎవరీ వన్ మంత్ వెళ్తమ్. వెళ్తూ ఉంటామండి అవును అవునండి.
మేం మాక్ కూడా యాదాద్రికి ఎవ్రి మంత్ మెమ్ వెళ్. వెళ్తూనే ఉంటాం సార్ బట్ మాకున్న ఉద్యోగాలకి సమయానికి బట్టి చూసుకొని వెళ్ళడానికి ఈ మధ్య టైం కొంచెం. గ్యాప్ తిస్తున్నాం గాని మేం ప్రతి నెల్ నెల యాదాద్రికి వెళ్ళి అక్కడ టైం కూడా స్పెండ్ పనిచేసే వాళ్లుం సరా. ఒక రోజు రెండు రోజులు ఉండేటట్టు చూసుకునే వాళ్ళం ఎందుకలా అంటే ఎందుకు అక్కడ ఒక నిద్ర చేయడం నట్టు మళ్ళీ పొద్దున్నే తెల్లవారుజామున లేసి. దేవుడి దర్శనము ఆహ్ ఆ కోనేరులో మునిగి రావడము అన్ని బాగా అనిపిస్తాయి సార్.
అవును మేడం.
మీరు మీకు అంటే అక్కడ ఎలాంటివి. బాగా అనిపించేవి సార్. ఇప్పుడు ఈ మధ్య ఇంక అక్కడ బొట్టు పెట్టే విధానం కూడా బాగుంది సార్ నామాలు పెడుతున్నారు కదా దర్శనం చేసుకునే పోయే ముందు.
మే మేము వెళ్ళినప్పుల్లా కంపల్సరీ బొట్టు పెట్టటించుకుంటాం మండి. ఏ మారాత్ ఆహ్ లక్ష్మీ నరసింహ దుకు.
ఎందుకో సార్ అంటే మన దర్శనం అయ్యిందంటే బొట్టు పెట్టుకుంటేనే ఆ దర్శనం ఫుల్ ఫిల్ అయినట్టానీ. అనిపిస్తుంది సార్. ఓకే సార్ అంటే ఇంకా మీరు అక్కడ ఎలా అంటే మనకి ఇప్పుడు. ఆహ్ అక్కడ పైకి ఎక్కిన. కొండ ఎక్కినాక పైకి ఎక్కినాక కూడా ఒక్కోసారి మేము ప్లేసెస్ కూడా కన్ఫ్యూజన్ అయిపోయాం సార్. ఎందుకంటే గుర్తుపట్టలేకపోయాం పాత లక్ష్మి నరసింహ స్వామి ఉంటే అరే ఇక్కడ ఉంటే ఓకే వీళ్ళంతా ఇక్కడ ఉండేళ్ళ ఇక్కడ ఉన్నారు కదా దర్శన అయిపోయాక ఇక్కడికి వచ్చి. కలవాలని. ఇప్పుడు అలా కాదు సార్ ఏ ప్లేస్ లో నిలుచున్నామో తెలియ ట్లేదు మళ్ళీ ఏ ప్లేస్కి వచ్చి వెయిట్ చేే వాళ్ళ ఎక్కడ నిల్చున్న వాళ్ళని కూడా గుర్తుపట్ట అంతలా
మంచిగా టెక్నాలజీ తోని కట్టిర్రండి అది మంచిగా యాదాది చిన్న తిరుపతి టెక్నాలజీస్
అవును సార్ కరెక్ట్ గా చెప్పారు ఎందుకంటే ఆ చిన్న తిరుపతి టెక్నాలజీ అనే ది ఎలా ఉందంటే మొత్తం లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకోవాలంటే ఒక ఏడు కొండలు ఎక్కి దర్శనం చేసుకున్నంత ఫీలింగ్ వచ్చింది సార్ ఈ కొత్త యాదాద్రిని నిర్మించిన తర్వాత
అవునండి ఇప్పుడు ఇంకోటి టెక్నాలజీ ఇంకా పెరుగుతున్న కొద్ది ఇగ వంచ భారత్ స్టే పట్
అవును సార్ అంటే అవునా మీకు ఇప్పుడు ఎలా అంటే మనకి ట్రైన్ ఫెసిలిటీ కూడా వస్తుందంట కదా సార్ యాదాద్రికి యం యు టి ఎస్ అనే సర్వీసు గంట గంటకి పెడుతున్నారుంట సార్ అది ఎంత వరకి నిజం స
నిజమే అండి ఒక వన్ టూ ఇయర్స్ లో మనకి వన్ అవర్ కోటి యాదాద్రి యం యం టి యాస్ ఉంటుందండి మనకి
ఆహా రం యం టి యస్ అంటే మనం నిజంగానే గంట లోపల చేరుకోవచ్చా సార్
ఆ ఆ గంట వితిన్ వన్ అవర్ లో చే గా ఆడుంటామండి మనం
అయ్యో య్ నిజంగా నిజంగా దేవుడి దయవల్ల లక్ష్మీ నరసింహ దయవల్ల మెం టి యస్ కూడొ చేస్తే మనం ఇంక యాదాద్రిని ఇన్ని రోజులైనా నెలకొక్క ఎళ్ళే వాళ్ళం ఇప్పుడు వారానికొక్కసారి కూడా వెళ్ళొచ్చు సార్ అయితే ఇంక ఆ ట్రైన్ అనేది ఫెసిలిటీ స్టార్ట్ చేస్తే ఓ ఓకే సార్ ఇంకా ఒకసారి మళ్ళీ మీరు ఆ పుణ్యక్షేత్ కెళ్ళినప్పుడు మళ్ళీ ఒ క్కసారి మాట్లాడుకుందాం సరి పుణ్యక్షేత్రాల గురించి మాట్లాడుతుంటే ఎందుకో మనసం కే విశాలంగా ప్రశాంతంగా అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఆ ల క్ష్మీనరసింహ స్వామి గురించి అయినా ఆ షిరిడి సాయిబాబా గురించి అయినా తిరుపతికైనా ఏ పుణ్యక్షేత్రాలకెళ్ళినా కూడా అంటే ఆ మనసుకి కొంచెం ఇన్ని ఆటంకాలు ఉన్నాయి ఇంట్లో ఎన్ని నా కూడా పుణ్యకత్రాల దర్శనానికి మనకు ఒక ప్రశాంతత మిగులుతుంది
అవునండి మీ పణ్య క దర్శనా వల్ నాకు ఎంతో మంచిగా అనిపిస్తుందిండి మంచిగా మంచి పనులు కూడా అవుతున్నాయి నాకు అను న్న పనిలు కూడా అవుతున్నాయి మంచిగా అనిపిస్తుంది
మీకు ప్రియమైన దేవుడు ఎవరండి
మా ప్రయమేనే దేవుడు వెంకటేశ
వెంకటేశ్వర స్వామి ఎప్పుడు ఎక్కువ అయితే ఎక్కువ తిరుపతి మీరు ఎక్కువ వెళ్తుంటారా సార్
తిరుపతి ఎక్కువ వెళ్తుంటాము సిరిడ్డి కూడా
ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ